ఏం చేస్తన్నారా? తిన్నావ అన్నం?
ఆహా లేదు ఇంకా, నువ్ తన్నవా?
ఉమ్ తిన్న మధ్యాహ్నం.
ఏం కురా?
అది అచ్చిటస్
ఆ
అం పోయింద పనీకి
అమ్మా పోయింది పనికి, ఆ అమ్మ బోయింది.
డాడీ పోలే
డాడీ గాతార పట్టనికి పోయిండు.
రాయి కొట్టడానికా
గాతలు పట్టనికి
ఉహు నువ్వు ఎటు బోలే మరి?
నే నేటు పోలే, ఆటో ఖరాబ్ అయింది, ఆటో బాగా చేపించుకున్నాం
ఆహ
ఆ నువ్వు ఎటు పోలేదక్కా?
నాకెటుంది తమ్ముడు పోనీకి?
ఎట్లేదా? పనికి ఆ నీళ్లు పట్టనికి ఏటు పోలే
లేదు పని లేదు.
అర్ధం కాలే
పనీ లేదు రా
లీళ్ళు పట్టానికి పోలే?
పోయొచ్చిన
ఆ ఇన్నీ ఎన్ని డ్రమ్ములు పట్టిరు?
మాకున్నది ఒకటె డ్రమ్ము రా
ఒకటె డ్రమ్మా
కాదు రాజు మీ ఫ్రెండ్స్ ఒకప్పుడు ఎవరు ఎవలురా గంతమంది అచ్చిర్రు? ఉమ్ ఎవరెవరు వచ్చిరు ఎందుకు
ఆ
అంతమంది వచ్చిరేంద్ర?
అంతమందే వత్తరు నేను పిలిత్తే
చి నితోనీ మాట్లాడతాన్న సూడు.
ఆహా హలో
ఉండురా ఉండు ఊ నాకు కోపం రానీయదు చెప్తానా
ఉండు ఇగ మరి
బాడుకో కాదురా
ఆ
ఉండు కట్ చేసుకో పోతే పోనీ గానీ పోత్ చక్కగానే మాట్టాడతాడు నా తమ్ముడు
చెప్పక్క అంటే
ఏం లేదు ఉండు ఇగ
హ్మ్ ఉంది
కాదురా
ఆ
ఇప్పుడు
ఇప్పుడు
ఏ ఏ క్లాసు వాళ్ళని పిలిచినావ అంటాన్నా నేను
ఇంటరు
హ్మ్
డిగ్రీ
ఆ
బీటెక్
ఆ
ఆ టెన్త్ క్లాస్
ఆ
టీచర్స్
మీ టీచర్స్ కూడా వచ్చిర్ర
ఆ
అందుకే అంత మంది ఉర్ర
ఆ
అవునా
మీ మీ అంటే మీ మీ ఫ్రెండ్స్ ఎవరు రాలేనాక్క
వచ్చిర్రు మా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కంటే మా మీ ఫ్రెండ్స్ కంటే మా ఫ్రెండ్సే ఎ క్కువ మంది ఉన్నారు
మా మా ఫ్రెండ్సే ఎక్కువ మంది ఉన్నారు
అబ్బో సరేలే మరి మీ ఫ్రెండ్సే ఉంటర్ చెప్పలేను కౌంట్ లేదు చేయలే కాబట్టి చాలా మంది వచ్చిర్రు
చాలా మంది రాలే
వచ్చిర్రా
రాలే అక్క
మీ ఫ్రెండ్స్ వచ్చిర్రా
ఆ
ఉమ్ హు అదే అది కృష్ణుడు బొమ్మ తెచ్చింది మీ ఫ్రెండ్స్ యేన
ఆ కృష్ణున్ బెమ్మ ఇంకోటి మళ్ళా ఫోటో ప్రేమ్ ఫోటో ప్రేమ్ ఇంకోటి వినాయకుడు బొమ్మ ఇంకొకటి అది
అమ్ అమ్మోల్ల ఇంట్లో ఉంది చూడు
ఆ
గిటార్స్
ఆ గిటార్
ఆది ఏవరు తెచ్చిర్రు
అదా మ మా తమ్ముడు
అవునా
ఉమ్
ఎటు పోయిండు ఉపదిష్
ఉపదిష్ గాడు మేకలను మేపుతాండు
ఎక్కడ ఎక్కడ
సేతుల్ కోట్టు కాడ
మేపడం కూడా తెలుసా
ఆ మేకలు మూడు మేకలు తీసుకొచ్చిర్రు
కొనుక్కున్నారా ఎవరివి మేకలు
పెళ్ళోళ్ళవి
ఓహో పెళ్ళికి తెచ్చిర్ర అప్పుడే
ఆ
ఎవరివి ఈ అమ్మాయ్య యేళ్ళవ అప్పయ్య యేళ్ళవ
అమ్మయి వోళ్ళావే అబ్బాయి ఒళ్ళు తేరంట మేకని
అవునా
ఆ చికెన్ గిట్ల డౌటే అంట సాంబార్ ఒకటే పెడతారంట
ఉహు మంచిదే
ఎవల్ని పిలవరంట
పిలవకపోతే ఏమి ఇప్పుడు ఎ ఎక్కడ మేపుతారు
ఇంటి వెనకాల
ఆహా
ఆ
మీరు ఎప్పుడు టూర్కి పోలే
పోయినం
ఎప్పుడు పోయిర్రు
బొచ్చాడు సార్లు పోయినం
ఎక్కడి పోయిర్రు
ఆ ఒక్కసారేమో వైజాగ్
హ్మ్
వైజాక్లా ఒక వన్ మంత్ ఉన్నాం
వామ్మో
రెండు లక్షలు అయిపోయినాయి
ఎంతమంది పోయిర్రు
పదిహేను మంది
ఆహా
ఆ నువ్వు ఎ టూర్ కి పోలా అక్క
నేను పోలే తమ్ముడ ఇక్కడికి హైదరాబాద్ వచ్చినాకనే తిరుగుతాన
ఎందుకు
హలో
హలో
హలో హలో
అక్క
హలో
హలో